చెప్పద
ఏం లే ఓకనే ఉన్నా ఎప్పుడూ ఇల్లాలి డిన్నర్ ఏం చేస్తారంది
తిన్నా ఇప్పుడే మేము ఇప్పుడు తిన్నం థర్టీ నైన్కి అయితే టి ఆ ఉంటంది టెన్ వరకు ఉంటుది మాకు ఎయిట్ థర్టీ టు స్టార్ట్ అంకే వైట్ థర్టీ టు టెన్ మోస్ట్లీ టెన్ అర గాని నైన్ నైన్ తర్టీ వరకతే పడుకోరు నాన్ వెజ్ తింటా కాని వీక్లీ త్రీ టైమ్స్ అంటే త్రీ ట త్రీ డేస్ అద మీత తడేస్
ఆహా
ఏదస అడివళ మ తనింద అజల
తినని రోజులు చెప్పనా సాటర్డే ఉంటది మండే ఉంటది
ఆహా సాటర్డే సాటర్డే రోజు తింటా సాటర్డే సాటర్డే సండే వెడ్నెస్డే అంతే ఇంకొక గుడ్ న్యూస్ చెప్పాలా నేను నేను ఇప్పుడు ఇట్లేదిండునా లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ వన్ ఇయర్ నేను నాన్ వెజ్ దిన్లే
ఆహా
నాన్ వెజ్ బంద్ జేసిన వన్ ఇయరు నచ్చక నం కాసలు ఫుడ్ నచ్చక వన్ ఇయర్ నాన్ వెజ్ బంద్ చేసినా ఇంట్లో గూడా తిన్లేదు మళ్ళీ నాక్కొంచం సి కయితే నాన్ వెజ్ ప్రోటీన్ ఫుడ్ దినాలి మీరు నాన్ వెజ్ తింటమే కొంచం బెటరనే చి డాక్టర్ అన్నాడు చ ప్పన్నుంచి వనం మనం తినడం స్టార్ట్
నెన్గూడ నేను నాన్ వెజ్ దినను అసలు
అవునా
ఆ నాన్ వెజ్ దినా అంటే ఫిష్ తింటా గాని వేరే ఏం దినా మళ్ళీ అది గూడా మా మమ్మీ జేయాలి పిష్ గూడా
హాస్టల్ ఉన్నారా లైక్
ఆహా హాస్టలే
గెళ్లలే ఉగాదికి
ఎళ్ళొచ్చా నిన్ననే చ్చ నేగ్గూడా నిన్న ఆఫ్టర్నూన్ లో నేను ఆఫ్టర్నూన్ వచ్చేస హాస్టల్కి
నేను ఇప్పుడు ఇవాళ వచ్చినా సారీ నైట్ టు నైట్ టూకి అప్పుడే మనకి మ టూకి అలారం మోగింది ఇంగ రడీ
ఆహా ఎంత మంది ఉంటారు మీ రూమ్ లో
మా రూమ్ లో ఫోర్ మెం అంటే ఫైవ్ మెంబెర్స్ అక్క ఒక తను వేరే హాస్ గళ్లిన్ని మళ్ళీ వచ్చిస్తుందింటాం ఆ వచ్చస్తదానే నమ్మకంతోంది మావున అంటీ ఎవరికి తు పనే ఇదా బెడ్ అలా నంది
ఆహా
ట్వంటీ సె వస్త అదేకరియ కాని చేను నో ఎంజాయ్మెంట్ ఎవ్వరుంటాం ఎద మ క్లోస్ ఫ్రెండ్స్ కూడా లేరు నేను కూడా అనుకున్నాను చాలా బేఫా గ్రాజ్యుయేషన్ ఎంజాయ్ చేద్దాం డ్యాన్స్ ఉంటాయి కాలేజ్ ఉంటాయి హైదరాబాద్ వెళ్దామని స అనుకున్నా ప్లాన్ మొత్తం ఫ్లోప్
ఇంద ఇద ఒక వన్ ఇయర్ అయిగను ఎంజాయ్ చేసేది ఫోర్ వన్ వస్తే బిజీ అయిపోతావేను
అని మీకక్క మాకు ఏవన్న వచ్చినా తే నార్మల్ అంతే అదే సేమ్ పెంట్ సబ్జెక్ట్స్ వేరా లైక్ డిగ్రీ ను ఫైనల్ ఇయర్ అంతే అన్నే న్నాడు ఇక్కడన్ని ఫైనల్ ఇయర్ అయిన బీ ఫామ్ అస్మా నేను కూడా బీ ఫామ్ అయిన కూడా బీ ఫామ్
ఓ అన్నయ్య ఉన్నాడా సిబ్లింగ్ అయితే నీకు
ఆహా ఓన్ ఎతేలాగే అక్క మ్యారీడ్ అయిపోయింది అక్కకి
అవునా
మీకు
నాకు తమ్ముడు ఉన్నాడు హ తముోడు బిటెక్ ఫస్ట్ ఇయర్ చిన్నోడ బిటెక్ వద్దురా అంటే కూడా బీటెకే తీసుకున్నాడు
నాకు ఉన్నారు చాలా మంది బీటెక్ కె అందరు బీటెక్ కాలేజెస్ అందరు నా నాన్ బ్లేట్ బ్రదర్స్ ఉన్నరు లైక్ అంద్ ఒకరు సిఎమ్అర్ లోచ్ ఏసి ఒకరు మల్లారెడ్డి దిల్లా సిఏసి మల్ల మల్లా రెడ్డి ల వేరే బ్రాంచ్ ఒకటి ఉంటది కదా అందులో ఒకరు ఈ సి ఒకరు అయ ఆరిల్లా మ మెకానికల్ మాన్నయ్య మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు ఉన్ ఒక రా ఏయ అరిలో ఆ మెకానికల్ అయనకి ఇట్లా సెకండ్ ఇయర్ చేంజ్ చేసారంట కదా సిఎస్సి కి లైక్ జీపీ ఎక్కువ వస్తే
ఏమో తెలీదు మరి మాకైతే ఏం చేంజ్ లెవ్వు
వాళ్ళ దాంట్లో ఉన్నాయంట మెకానిక్ వాళ్ళని మెకానికల్ వాళ్ళని జీపే బా మాఓడంత అవరేజ్ స్టూడెంట్ టే ఆ ఆ మళ్ళ మా ఫ్రెండ్స్ అనురాగ్ యూనివర్స్ సిటీలో బీటెక్ డాటా సైన్స్ సి యస్ సి
ఉహు
ఆల్మోస్ట్ బీటెక్ కే ఉన్నారు గురు నానక్ గురునానక్ లో ఎవరో ఒకరు నార్మల్ తెలుసు వున్న వాళ్ళు వన్నారు కొన్ కొంతమంది అనురాగ్ యూనివర్సిటీ విజ్ఞాన్ సిబిఐటి లో
హు అన్ని కాలేజెస్ కవర్ అయి ఏ
ఆ నేన్ అదే షాక్ అందర్ మన వాళ్ళే ఉన్నారు అదాండి బీటెక్ బీ టెక్ బీటెక్ అంటున్నారు అనేసి ఇంకోటి ఎస్టి మేరీ కాలేజ్ మర్రి లక్ష్మణ్ రెడ్డి కాలేజ్ లో మా కజిన్ ఉన్నాడు. ఇంకొకాయన వాళ్ళ బ్రదరే గ్రాడ్యుయేషన్ అయింది అందరం ఒక పోదా మని కున్నాం హైదరాబాద్ కి అందరం వెట్ నాకు చాలా మంది బ్రదర్స్ ఉన్నారు ఓన్ సిస్టర్ లెక్క చూస్ కుండ ఫ్రెండ్స్ లేరు నాకు ఓన్లీ అన్నలే ఉన్నారు అన్నయ్యలేఉన్నారు ఫ్రెండ్ షిప్ అంతేనా వాల్యూ
అందరూ హైదరాబాద్ లో ఉన్నరు కానీ
నేం తప్ప నిజం వాళ్ళు కాల్ చేసారు రండి రండి రావే రావే అనేసి కానీ నేను నాకు నేను వెళ్ళినప్పుడు వాళ్ళు ఉండరు నేను వెళ్ళింది ఫస్ట్ టైమ్ మొన్న మ ఫ్రెండ్ కోసం పోయిన కాల్ జెసిన రాలే నేను హర్టయినా నేన్ అనుకున్నా నాక్ తెలీద్ కదా అక్కడ అంతా ట్రాఫిక్ ఉంటంది అంతా క్రౌడ్ ఉంటది అక్కడ నుంచి ఇక్కడికి సిటీ లోకి రావడానికి టూ అవర్స్ పడుతది టూ టూ అండ్ హాఫ్ అవర్స్ నేనే మ్ అనుకున్నా ఆ ఒకె జాజ్ ఉంటే లైక్ వన్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లో కలవచ్చులే ఎవ్వర్నైనా అని కున్నా బట్ నాట్ ఆన్ టీజీ కాదన్పి
ఆ ఈవెన్ జస్ తి ఇది ఇంత పోవాలన్నా వన్ అవర్ పడ్తది జస్ట్ టెన్ కిలోమీటర్స్ పోవాలన్నా ట్రాఫిక్ కి
చానా ట్రాఫిక్
అందులో హాలిడేస్ టైమ్ లో మరీ ఫుల్ ఉంటది అసల్
వాళ్ళని ఇందులోనే కలవడము ఆ ట్రైన్లలో వచ్చడుపోవుడు అక్కడ నుంచి కాల్ చేసే సీట్స్ ఆపుతారు నా కోసం మళ్ళ హోమ్ టౌన్ నుంచి కలిసి వెళ్ళడం మంతే అందులోనే కలుద్దాం కలుద్దాం అని మీ ట్ దాం లైక్ ట్రిప్స్ కి వెళ్దాం లైక్ వెకేషన్ ఎంజాయ్ జేదం మన కుంటం కానీ చెట్ అవ్వాలి మాకు నేను ఫ్రీ ఉన్నప్పుడు వాళ్ళక్ సెమిస్టర్ వాల్ ఫ్రై అట్లా మళ్ళీ మానేవాళ్ళు
అంటేకిసారి మీ అనా వాళ్ దగా
వాళ్ళందరు సేమ సేమ్ తడియరే అందరు అందర్ నా క్లాస్మట్స్ ఏ చెప్పినా కదా వన్ వన్ ఇయర్ జంప్ అయింది నాదేద వా వాళ్ళు బరాబరే ఉన్నారు నేనే ఒ తొందరపడకు స
ఎందుకు ఏమి అసలు అంత స్పీడ్ ఎందుకు ఎందుకు వచ్చినావు అసలు
తెల్వేదిల అఐ నాకు నాక్ జాబ్ ఇస్తే అందరు వచ్చేస్తాం మేం తొందర తొందర
అ
ఇంత క్లేవర్స్ చూడండి మీరు తెదు సార్ నేను ఇక్కడికి వచ్చినా ఇంకా మ మొత్తం పోయింది నాది నాకు రీగ్రెట్ అయితే రిగ్రెట్ ఫీల్ అయితే నేను అప్పుడ ఇప్పుడు డేస్ లో ఇంటికి పోయినప్పుడు బాధ తెవి ఇక్కడ ఆలోచించడానికి కూడా టైం ఉండదు మనకి టైమ్ ఉంటందా మీకు లైక్ స్టడీ చదువుకోవడానికి గానీ బయటికి ఇట్లా వెళ్ళడానికి కానీ కాలేజ్కి పోయి వచ్చినాక
ఇతిసాలు కాకపోతే ఎగ్జామ్ ముందర ఒకటి ఆ అసైన్మెంట్ అసైన్మెంట్ అని పెడతారు అంతే ఏం ఉండదు మాకు మొత్తం ఫ్రీయ
ఎన్నింటిక వస్తారు కాలేజ్ నుంచి
మాకు ఫోర్ కేే అయిపోతారు కాలేజ్ హాస్టల్ కచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ ఇ ఫోటో అతే అయిపోద్ అంతే మార్నింగ్ నైన్ కే స్టార్ట్ అవుతుంది అట్లా కాలేజ్
ఆహ ఇంకా మీకు ఫోర్ ఇంకా మీకు ఫోర్ అంటే దారునా మగా ఆల్మోస్ట్ త కాలజస్ అందకి త్రీ ఫార్టీ ఫైకయలా లాస్ట్
తం త్రీ ఫార్టీ ఫైవ్ కే ఉంటాయి టెన్ టటు త్రీ ఫార్టీ ఫవ్ ఉంట అందరికి
మా గ మేము టూ క వెళ్ళినా గానీ మేము ఆఫీల్కి వచ్చేసరికి ఫోర్ థర్టీ అవుతు హ
బస్సెస్ ఉంటే ఎంత లాంగ్ ఉన్నా కూడా రీచ్ అయితాంలే గానీ బస్సెస్ లేకపోతేనే ఇబ్బంది
అదే మెడికల్ కోడింగ్ చేసుకుందాం అనుకుంటాను హైదరాబాద్ లో
ఆ హైదరాబాద్ కెదా నెక్స్ట్ అసల అక్కడ ఉండకు
అసలే సరిపోయింది ఇక్కడ ఏం లేవు ఏం చూడడానికి లైక్ టెంపుల్స్ విజిట్ అంతే హైదరాబాద్ లో కూడా అంత అయితే ఏం లేవుక కుక్క
నువ్వు విజిట్ చేసినావుగా అవన్నే ఇంకా ఇంక ఏం లేవు విజిట్ చేయడానికి గూడా
ఉన్నాయి ప్లేసెస్ పెద్దమ్మ తల్లి టెంపుల్ ఇప్పుడు లైక్ టూరిస్ట్ ప్లేసెస్ కొన్ని కెఫేస్ ఉన్నాయి ఫ్రెష్ ఉన్నాయి అంతే ఈషారు వచ్చిన ఇప్పుడు చెప్తా నేను
చెప్పురా మ్
లేకపోత్ నేనే వస్తాలే నీకోసం సరే
మా ఇంటికిదా మా ఇంటికిదా
గద్వాల్ తీసుకెళ్తారా
మ్.. హు. హుమ్
అ
అప్పుడు చెప్పు ఈ సారి వచ్చినప్పుడు నాకు ఒకటి మ్యాగ్స్ ఉంటా హైదరాబాద్ లోనే నేను ఎట్టు పోను
అంతేనా
అంటే ఒ వన్ వన్ వన్ అండ్ వన్ టూ మంత్స్ గ్యాప్ వస్తుంది అంతే
ఓకే ఇది ఏం హె రావడ మేముండ ఒకప్లాన్ వేసుకొని రావడం మాకు ఏం పని ఉంటది అక్కడ రావడానికి అనుకో అప్పు మా ఫ్రెండ్ బర్త్డే కాబట్టి ఎట్లా మా కా హాలిడేస్ ఉండే మా రూమ్ వాళ్ళ ఇంటికి వెళ్ళండ్రు నేను ఇంటికి ఎల్లీ తాళం వేషి త్రీ మంత్స్ అసలు ఇంటికి కెళ్ళలేేను సెమిస్టర్ అయిపోయినాక పోయినా మంచి ఫిఫ్టీన్ టు ఎయిటీన్ డేస్ ఉండి వచ్చినా అంద్ర నఉగాది కవర్ అయిపేంది అన్నికవరే పోయినాయి మళ్ళీ ఇప్పుడు వన్ అండ్ హాఫ్ మంత్ అయితే మళ్ళ మే ఇంటికి వెళ్తాం ఆన్లైన్ ఫుల్ స్ట్ ఇస్తారు మాకు నో ప్రాబ్లమ్ దానికి వాళ్ళ చాల మాకు అందుకే మే టెన్త్ నుంచి హాలీడేస్ అయితే మాకు మే ఫస్ట్ కి వచ్చేస్తంది
ఆహా గ్రేట్ అసలు హమ్
మీరు చేయండి
సరే సరే
ఓకే